ఆ పిన్ని
ఏం చేత్తనవు రా తిన్నవా
తిన్న తీ తీన్నార
తిన్నారా
ఏం అండుకున్నారు
తోట కూర పాలకూర టమాటా
మర్షిపోయినవా
మర్చిపోయినా తిన్న ఇప్పుడే కాని మర్చిపోయినా
అవును
ఉ
తిన్నోళ్లు తిన్నారా
తిన్నాడు
దు ఎవలో ఇంత ముందు ఫోన్ చే ళ్లు నీ సెల్ కు చూశినవా అయ్యో మీస్డ్ కాల్ లు ఏ మేడం
స్కూల్ మేడం
స్కూల్ మేడం యేన
ఆ ఆ పెద్ద మేడం
నేను అనుకుంటాన
స్కూల్ పెద్ద మేడం
పెద్ద మేడమా ఏందట
మీ నాని పని చేత్తదట అళ్ల
ఏ నాని
మీ నాని మీ నాని నాని ఆ
ఏం
ఆయా ల లెక్క చేతదటన
ఆ
ఎవళ్ అడుగు మన్నారట బాపమ్మ అడుగు మన నదా
నిన్న మొన్న పోయొచ్చిండు బాబాయ్ని తీసుకో వాసవక్క చెప్పింది
ఆ హాహాహా
పోయిన సారి చెప్తేనే మళ్ళా ఆమె అచ్చింది వేరేటామే బంద్ అయింది మ్మలానే వచ్చింది
ఆ హాాహాహ
ఈ సంవత్సరం కూడా కావాలనే బాపమ్మ అని అన్నది, మాజా అక్క, అంటే నిం రరాదు పిల్ల, మరి అంటే పోయిరా నేను కేశవపురం పోయి మామిడి కాయలు తేచ్చుకోవాలే అన్నది,
ఆహా అంటే పోయిందా బాపమ్మా,
త చల్ నాకు బాబాయిని తిసుకొని, పోయి నీ ఇన్న,
తీసుకొని పోయి నిన్న నా మ్మోన్నాన్న
నిన్ననే బాబాయని తీసుకొని. పోయి అటు పోయి ఇటు వచ్చి సానం చేసిపోయింది,
ఆహా ఏమన్నారట మరి,
నా నెంబర్ ఇచ్చే వచ్చిండాట బాబాయ్,
ని నెంబర్ ఇచ్చి వచ్చి డాటన,
ఊ
ఎంత ఇస్తార అని ఇట్లేమి మాట్లాడుకోలే,
రేపు రమ్మన్నది,
రేపు రమ్మన్నదా,
ఆ లేదు మేడం ఊరికి వెళ్ళింది అని చెపి, అ
ఆహా హా,
వస్తదటన మేడం చేస్త దాటన ఆ ఐదు వేయిలా,
ఆ
ఆరు ఆరు వేయిలు,
ఆరు వేయిలా,
ఆ
ఆరు వేయిలుగాని పొద్దున పోయి మల్ల స్కూల్ అయిపోయ దాకా ఉండాలి ఇగా
ఆ పొద్దున ఏడు గంటలకు పోవాలే, సాయంత్రం పిల్లలతో రావాలె,
ఆ గాదె,
హు అయితే, అన్నది చేస్తందా మేడం, మరే ఎమంటారు మీరు, అని అంటాంది మేడం,
మరి బాపమ్మ ఏమన్నది,
పోత నాన్నది,
పోతాన్నదా,
హు పోతానంటేనే ని పోయింది
ఇగ మరి ఎండకపోయ బదలు అది నయం కదా,
ఆ పొదిదుగాలనే పోవాలి ఏనిమీ, ఎండకు పోవాలే నయం కదా పోతా అన్నది
ఉ పోతే బె టరే కదా
పోతే నీకెందుకనో బాబాయి కో పడ్తండు
ఎందుకు బపమ్మనా
ఆ గ స్కూల్లో పోతవా ఇళ న జెల్సినోళ్లు మ తెలిసినోళ్ళు ఉంటే మీ అమ్మ అంటే యెట్లుంటదే అని అంటండు
ఆహా ఏమైతదట అదేమన్నా చేసుడా ఇగ పొద్దున వీళ్లు స్కూల్ పోయే ఆచేసరికి అవన్నీ ఉడవాలి కావచ్చు స్కూల్ పోయి రూమ్ల గిట్లా అన్నీ ఉడవాలి కావచ్చు
వీళ్ళచ్చే వరకు అన్ని ఊడ్చి పెట్టాలే
ఆ
మళ్ళ పన్నెండు గంటలకు కు దబ్బనయేవలన్న బాత్రూమ్ అయినా ఏది చేసినా కడగాలే మళ్ళా పన్నెండు గంటలకు పన్నెండున్నరకు పరదాలేయ్యాలే
బయట
ఆ కలిపియ్యాలే కలుపుకొనురానోలకు తినవేట్టాలే
ఆహాహాహా
ఆ గట్ల
పని బానే ఉన్నది గానీ జీతం తక్కువ లేదా
ఏమో చేతంటే చేతాంటే పేంచారారా
చేతంటే చేతాంటే పెంచుతరంటవా
ఆమెకు ఐదు వే ఆరు వేలు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చిలాట అప్పుడు
లోలా కొసేద
వేరేటమేకు
అదే రోజుకు నూట యాభై రూపాయలు పడుతది
అట్లైనా ఈ ఎండ పోయే బదలు నయమే కదా
ఈ నయ్యమే అట్లానా నయ్యమేనా అట్లా అంటలేను కానీ మరి బాగా తక్కువితలే ఆరువేలు ఇచ్చినా మంచిగుండు రోజుకు రెండు వందలు వడు
ఈ ఆమె మాట్లాడుకుంటా రమ్మను మేడం అన్నది మరి
ఆహ ఒక మాట పోయి మన్నాడు అడుగుమను రాదు ఇట్లా బయట పోతేనే కూలి రెండు వందల యాభైఉన్నది కాదు మేడం రోజు ఒక ఆరు వేల అన్న ఇయరాదులి మేడం అడుగు మాన్రాదు
ఆ గదే అడుగు మాట్లాడత రమ్మను మేడం అం టె ఊరికి కెళ్లింది మేడం రాలేదు వ చినంక పంపిస్తా అని చెప్పినా
ఓ హాహు
ఉ ఓకే మేడం అదే శివాంజలి మేడం ఫోన్ చేసి నా బయలుదేరింద అని చేసిన అది అచ్చిందే నిన్న పడుకున్నది పెరమంటనవ అంటాంది
ఆహాహా జోకులుంటది కవోచ్
హుమ్ టె పండుకుంటే లేచినాం పోయిలట్రా బస్ కి
బస్కే పోయిలట్నా
ఆ
అయ్యో మరీ పుట్లు ఉన్నా కదా
గానే బస్కే పొయిల్ ఇద్దరే బస్కే పోయిండు అన్న
ఇగ మరి మొన్న కార్ల పోతే కూడా అంత తట్టుకోలేదట ఏసి అంత గాయి గా ఏ ఏమన్నకత
గదే ఏసి పడది మ బస్ పోయినంటున్న
హుమ్ అలా ఏసీ లేదట ఆ కారు పాత కారు ఉంటే పట్టుకొని పోయిళ్లు
హు హుమ్
అదే కారున్న మటుక్ ఎల్లిపోయిండ్రు గాని ఆ
ఎవళ్లా
ఈ అక్కడే ఎవళ పెట్రోల్ పోయించి తీసుకొని పోయిండ్రట
కలవళ్ళనా
ఆ కాకర్లపల్లెనే పెట్రోలో డీజిలో వెయ్యి రూపాయలు పోసుకొని తీసుకో పోయిండ్రట అప్పుడు మొన్న పోయినప్ అట్లా ఇపుడు రన్ ట్రోల్ తగలాలి కదా ట్టలేరా ఒక రోజు కొన్ని పుతరాడక్ కుట్లు ఇంకొకరోజు కొన్ని ఇప్పుతారట
కొన్నాడూ శుక్రవారం కొన్నాడట
ఆ ఆ గట్ల అప్పుడు కొన్నయ్ ఇప్పుడు కొన్నయ్ ఇప్పుడుతరట
ఒకసారి ఎప్పుతనా అనవ్
అవును
తాపు కొన్నయ్యే సరికి
హుమ్
బస్సు పోయిండట
హ బస్ కే వెళ్ళినం ఏమో మరి అక్కక్ చెప్తే పోతది కావచ్చు చెప్పలేదు నేను గుడా ఇయ్యల అత్తరు కావచ్చు రమ్మన్నా అన్నది గానీ
నైట్ కూడా అత్తరా రా అంటే అత్ త్త రాటరా రేప్ అన్న
ఆ
నా ఫోన్ చేసినప్పుడు నేను అడిగినా చెప్పినా
ఆహాహా
అత్త రాటారేప్ పిన్ని గిట్ల ఆ
ఆహా
మళ్ళ ఫోన్ చేసిందో చేయలె
ఏమ్మో మరి చేసిందో చేయలేదో అప్పుడు పెద్దమ్మ కూడా అదే అంటంది. అక్కకి తెలుత్తే పోతారేమో కాని అక్కకి తెలిసిందో తెలువలేదో అని అన్నది
తెలుత్తే పోతది మాగ
హ్మ్ తెలిత్తే పోతది మాగ
అమ్మమ్మా
వాడు తిన్నడ చిన్నోడు తిన్నడ
తిన్నడు ఎటు
తిన్నరటన శివాంజలి వాళ్ళు తిన్నారటన
తిన్న రా ట్ ట బెండకాయటా
బెండకాయట్నా ఎప్పుడు స్కాలేజ్ స్కూల్ స్టార్ట్ ఎప్
పన్నేండుకు రా
పన్నేండుకా
ఈ పన్నెండుకు
తెలంగాణ అవతరణ దినోత్సవం కదా అవిర్భావ దినోత్సవం కదా వీళ్లకు ఉన్నదా స్కూల్ ఏమన్న పిల్లలకు.
లేదు లేదు పన్నెండుకే రమ్మని చెప్పిళ్ళు మేడాలు
పన్నేండుకే అన్నారా.
హ్మ్ పన్నెండుకే రమ్మన్నది. ఈ స్కూల్కే తోలండి అన్నది.
ఆ
ఈ స్కూల్కే పంపండి. మీ అత్త అత్తదో, మీ అమ్మను తోలండి. మే రమ్మన్ పని చేేత్తాదా. అంటాది
ఆ హా హా హ
పైకి ఎక్కాలరా బిల్డింగ్.
పైకి ఎక్కన్న ఎక్కాలే. క్కాలే. పైకి ఎక్కాలే.
ఆరో తరగతి, ఐదో తరగతి పిల్లలు పెద్దోళ్ళు పైన ఉంటరు.
ఆహా వీళ్ళు కింద ఉంటారా, చిన్న పిల్లలు.
ఆ చిన్న క్లాస్ చి కిిందా
ఆహా మీ పెద్ద క్లాసోల్లు మీద
ఆ ఇగ ఊడ్చుడే బాగున్నది
ఊడ్చుడు ఇ అన్ని గ్లాసులు అన్నీ ఉడవద్దా పిన్ని, అందుకే నేను చెప్తలేనా, జీతం మస్త్ తక్కువ ఇత్తాలు కదా,
తక్కువ ఇత్తలేరా
ఈగా ఈమె అడుగ్ రెండు వేలు ఇత్తరు కావచ్చు. టే ఏలు ఎనిమిది వేలు ఇ ఇచ్చిడట అప్పుడు
ఏంది పిన్ని.
ఏడు ఎనిమిది ఇచ్చిండట్రా.
ఆహ అంతింతే నయమే ఏడు వేలో, ఎనిమిది వేలో అయితే అది చేసిన దానికి ఫలితం ఉంటది ఏమి తక్కువ రూముల ఊడ్చుడు పొద్దున ఉడవాలే సాయంత్రం కూడా ఉడవాల మళ్ళీ పోయి పొద్దున ఉడవాల
మళ్ళ పొద్డు ఉడవాల పిల్లలు అందరు వచ్ చ్చినంక ఊడ్సుకొని మళ్ళా రావాలి
ఆ అ మరి మాములు విషయమా మళ్ళా మీదికి ఎక్కాలంటాను వీళ్ళకి జండాగి జండాగి ఇట్లా ఎగిరేసేది మీద ఉంటదా కింద ఉంటదా పిన్ని
కిన్నె
ఉన్నదేనా అప్పుడప్పుడు ఆ సారు ఫొటోస్ పెడుతడు కదే ఎళ్ళైసి మధుసూదన్ సారు కూడా వీళ్ళ
ఆ అదే అదే వీళ్ళ స్కూల్
ఆయన ఫోటోలు పెడతాడు అప్పుడపు ఇప్పుడు
కింద కిందనే
ఆయనే కదా ఇప్పుడు ప్రిన్స్ పలు వేరె మేడమా
మేడం మేడం
మేడమా
ఉమ్
వాళ్ళు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ సుంటరు కదా
ఉంటారు ఉంటారు
మష మాట్లాడతారా మరి స్కూల్ కి పోతే రెస్పాన్స్ మంచిగా ఇస్తారా అంటే స్కూల్ పిల్లల గురించి ఇట్లా కంప్లైంట్లు ఇట్లా ఇట్లా ఏదైనా చెప్తే పట్టించుకుంటార మంచిగ తలేరు ఇట్లా గట్లా చూడాలని తీసుకుంట్ర ఎందుకు ఏ ఇప్పుడే మంచిగా ఉండాలి. పిన్ని స్టడీ పర్పస్ లో స్టార్టింగ్ నుంచే మంచిగా ఉండాల మనం కూడా ఇంటికి వచ్చినాక చదువుతాలా లేదా అని చూసుకోవాలి.
అదే అడుగుతది. మేడం రెండు సంవత్సరాలు యుకేజీలో ఇల్లు చిన్నోని
ఇప్పుడు ఫస్టా
ఆ
ఇప్పుడు ఫస్ట్ క్లాసా
ఇప్పుడు ఫస్ట్
ఫస్ట్ క్లాస్ నువ్వు కూడా వానికి గిట్లు ఉండాలి. గిట్లా చేయాలి. అని మాట్లాడడం నేర్పి చేయాలా మంచిగా ఉండు మనాలి. సైలెంట్ గా ఉండాలి. సరేనా ఒకే పిన్ని ఏడు పోడు అట
పోలే కదా అయిపోయినయ్ అయిపోలే